హలో నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారండి నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎల ఉన్నారు మీరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరూ
మా మీరు ఎలా ఉన్నారు
నేను చాన అద్భుతంగా ఉన్నానండి చానా అద్భుతంగా ఉన్నాను. అద్భుతం అద్భుతం చాలా అద్భుతంగా ఉన్నాను అండి ఇంక ఇంక అందరు కుశలమేనా అండి ఇంట్లో ఆ భోజనము టిఫిన్ చేసానండి ఇప్పుడే కోడిగూడ్లు తీసుకొని అయింద ఈ టిఫిన్ చేశానండి మార్నింగ్
ఏం చేశారు టిఫిన్ లో ఇడ్లీ చేసారండి
ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ ఇంట్లోనే చేశాను ఇంట్లోనే చేసాను ఇంట్లో ఇంట్లో ఇంట్లో
ఎన్ని ఎన్ని ఎన్ని తిన్నారండి మీరు
ఐదు ఇడ్లీ నా అండి
అయ్యో ఐదే తిన్నారా అండి
ఐదే తిన్నానండి ఆ నేను ఎక్కువ తినను అండి డైట్ మెయింటైన్ చేస్తున్నా
హు ఎందుకు ఇడ్లీ డైట్ ఎందుకు ఇడ్లీ మ ఇడ్లీ డైట్ మెయింటైన్ అది ఇడ్లీకి డైట్ ఏందిడి మీరు ఏం మాట్లాడుతున్నారు
అవునండి డైట్ అంటే ఇడ్లీ కూడా లైటే ఇడ్లీ లైట్ అంటే కాని నేను ఈ లైట్ లో కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నా అంటే ఎక్కువ ఫుడ్ తింటలేను ఎక్కువ ఎక్కువ ఫుడ్ తింటాలే అండి నేను చాలా తక్కువ ఫుడ్ తి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం కదండి
గట్టిగా ఇగ్గాలి
ఏదన్నా కూడా తక్కువ ఏదన్నా కూడా ఎక్కువ తింటే అది అమితం అండి తలగదు పైకి ఏం పరుపులు అయినా గానీ కడుపులో ఏం ప్రాబ్లం లేదండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చికెన్ అనుకుంటున్న అండి ఇప్పుడు ఇడ్లీ తింటే మళ్ళీ ఇప్పుడు చికెన్ పోదు కదండి అప్పటి
అరే ఏం మాట్లాడుతున్నావ్ మీరు మనిషేనా మనిషి అన్నప్పుడు చికెన్ తింటే ఖతం అరిగిపోతది ఇట్లా పొద్దుగాల తిన్నారు మీరు తొమ్మిదిన్నర పది ఇ ఇట్లు తిన్నారు పన్నెండి ఇంటి వరకు కంటే మీకు ఏదో ప్రాబ్లమ్ ఉన్నది ఉన్నట్టు కడుపులో అరుగుత లేదంటే ఆ మరి అవునండి ఇప్పుడే తింటారా మీరు రెండింటికి తినాలి మంచి మంచిగా శుకులంగా
రెండు రెండు కాదండి ఒకటిన్నర కి తింటాము రెండు అంటే చాలా లేట్ అయితది
ఉంటాది మీ కడపులా హు అరి అంటే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నది కడుపులో మీరు ఒకసారి డయాసిస్ చేసుకోండి అండి మీరు మీరు ఒకసారి ఒకసారి మీరు మంచి హాస్పిటల్లో లో చూపెట్టండి కడుపు స్టమక్ స్స్కానింగ్ ఏదైనా దీపియంండి చూపియండి అండి కొంచెం ఎందుకంటే ఇట్లా అరగక ఉంటే మన ప్రాబ్లం అయితది మీకా మీ మ్యారేజ్ అయిందా మీకు మ్యారేజ్ అయిందా
అవును అసవంటి పర్సనల్ విషయాలు అడగద్దు
కాదండి చెప్తున్నాండి మ్యారేజ్ అయిందా మ్యారేజ్ ఏందంటే మ వచ్చిన మ వద వచ్చా వచ్చినప్పుడు మళ్ళీ తినిపిస్తే అది అరగకుంటే బాగా కష్టం అవుతంది మరి
మీరు పర్సనల్ విషయాలు మాట్లాడకూడదండి ఇంకా వాతావరణం ఎలా ఉండే ఇం పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు ఆ ఇ అలా వాతావరణము చల్లకుండ అడి వా
ఉదయం వాన పడ్డదా మేబి మాక్కడ అయితే పొద్దుగాల ఐదుటికి వర్షం పడది వర్షం పడంగానే ఏరియాలో ఉన్న వాళ్ళు అందరు ఒక ఫాస్టింగ్ లేరు తిన్న తర్వాతే వర్షం చెప్పడంగానే ఎటో లోటు పారిపోయారు గల్లీలో కనపడకుంట
ఆ వర్షం చనా పడ్డది కదండి
ఫ ఫైవ్ మినిట్ పడది జస్ట్ నేను బయటను్ వర్నికి ఇలా తెలుసండి హ వర్షానికి ఇలా బయటనే ఉండవు వర్షం ఒక ఐదు నిమిషాలు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నమాజ్ చది వచ్చిన తర్వాత కూడా చూశాను వస్తుందింటే రాలేదు చల్లంటే గాలి వస్తుండడి
ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా గాడ వస్తుందండి చల్లడి గాలి
అవునండి హైదరాబాద్ లో బాగా వర్షం అవుతుంది కదా అండి ఇప్పుడు ఉపస్తుతానికి
హైదరాబాద్ లో వర్షం బాగా పడ్డదండి కనీ ఇలా పడ పడద్దండి ఎందుకంటే కొన్ని కొన్ని చాట్ల
కొన్ని కొన్ని చోట్ల కాదండి అది కాదు ఇప్పుడు చిన్న ఈ వర్షం వల్ల ఏమైతు చిన్న పిల్లలకు ఇబ్బంది పడుతుంది ఇబ్బంది అవుతుంది మనం పెద్దోఊళ్లక సడిది విడిది అయితే మేము వ అ తెలుసు కదా అదే ఇప్పు చిన్న పల్లల్ అంటే వాళ్ళ చెప్పలేరు చెయలేరు ఈ వెదర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుది పాపం మళ్ళా రెండు రోజులు అయితే ఫెస్టివల్ ఉన్నది ప పంతొమ్దికి మళ్ళా మీ ఉగాది ఉన్నదండి మళ్ళీ రంజాన్ ఉన్నది చిన్న పిల్లలకు అదే అనండి ఉగాది అయినా రంజాన్ అంక రెండు రోజులు అటు ని ఫస్ట్కి పిల్లవాళ్ళు ప్రాబ్లమ్ అవుతు కదండి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే వాళ్ళ తండ్రి తండ్రు హ్యాపీ ఉన్నట్టు ఫెస్టివల్ టైలా పిల్ల గలికి ఏదైనా హ్యాపీ లేకుంటే ఇళ్ళ తండ్రిండ హ్యాపీ పడి మీరు అయితే మీకు దీన్ని బట్టి నాకు ఏం అర్థమయిందింటే మీకు మ్యారేజ్ కాలేదు అని అర్థమయింది
వలే
చిన్న పిల్ల కాలు అది అది చెప్తున్నా చెప్తున్నా అండి ఎందుకంటే చిన్న పిల్లలు మంచిగా ఉంటేనే ఇంటి ఇల్లు మొత్తం మంచిగా ఉన్నట్టు
పర్సనల్ విషయాలు మాట్లాడకూడదండి
సరే సరే అండి ఇల్లు ఎప్పుడు ఆడుతుంటే చిన్న పిల్లలు బాగున్నప్పుడే
అది అందరి తెలుసా అండి
కాదు మీకు మీ ఏం చెప్పటం లేరు మీరు తరిగే
అదే అదే అది అందరి తెలుసు మీరు పర్సనల్ విషయాలు మాట్లాడకూడదండి చెప్పాను కదా ఆల్రెడీ నేను పర్సన మాట్లాడ చూడదండి మనం మనం చేసిన ఏంటిది చూసారి మధ్యలో సినిమాల గురించి చెప్పండి లేకపోతే మీకు మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అది చెప్పండి
ది చూడలేప్పుడు రంజాన్ నడుస్తుద సినిమా చూడలేదు ప్రస్తుతానికి ఒక ఇద్దరు ప్రేమకుతల ఇద్ద చూ ది సోపు ఉన్నాయండి ఇద్దది ఇద్దర ప్రేమలు ఇద్దరి ప్రేమ అనే ఉంటది ఒకటి సోపు ఉంటదండి ఇది సినిమా
ఆ నడుస్తుద అండి లవ్ స్టోరీ నడుస్తుది నడుస్తుది
పిచ్చి ఉంటది లవ్ తోని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమిస్త ఉంటారు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడూ ఆ ఇంకో అమ్మాయి తోని ప్రేమిస్తడు వాడు అయితే ఈ ఏ మ్ అబ్బాయి ఏం చేస్తారంటే ఈ లవ్ చేసిన అమ్మాయిని తీసుకోపోడు అయితే వాళ్ళకి బైక్ ఉండ ఐతే ఏం చేస్తాడు వీళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు అందరు అందరం ముందు తేవాలంటే ప్రాబ్లం అవుతుది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్తడు అరే నా లవర్ ని పట్టుకుని రా ఇంకో దాన్ని పట్టుకొని రా ఇద్దరు వస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ పట్టుకు రా సరే అని అంటరు పాప ఆడు కాలేజీ నుండి ఇద్దరుని వేసుకొని బండి మీద తీసుకొని ఒక బోట్ కాడికి వస్తారు వాళ్ళు సముద్రం కాడికి సముద్రం కాడికి వచ్చిన తర్వాత ఏమైతది అంటే వాళ్ళ ఇద్దరు ఇద్దరు ప్రేమికులు ఏమో ఇద్దరు షిప్ లో పో కలిసి మాట్లాడుకుంటు లోపట
అ
వీళ్ళి ఇద్దరు ఏం చేస్తారు ఇక ఉట్టేనా పక్కన కూర్చొని మట్టి ఉంటాయి కదా శుష్కాల శుషాక్క కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు మీకు లవర్ ఉందా లేదా మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా దాంట్లో తింట అని ఇద్దరు మాట్లాడుకుంటారు అలా ఏం లేదు నాకైతే ఒక లవర్ ఉన్నదని వీడు చెప్పేస్తాడు ఆమె కీ అమ్మాయికి చిన్న అమ్మాయికి అవునా ఉందా అంటే అవును ఇట్లా సంగతి అని చెప్పేస్తాడు ఓకే అంటది ఆమె అయిన తర్వాత మళ్ళా సరేమన తెప్పి ఏమన్న తెచ్చేది దే అంది తింద అనుకుని చెప్తది ఏడున్నాయి రా డబ్బులు లేవు కదా అని వీడు చెప్పేస్తాడు అనేసరికి సరే అన్ ఆమె లేస్తది తమరి లేసేసరికి ఆమెకి పిరియడ్ వస్తది
అయ్యో అ
అయ్యో మల్లి చెప్తది నాకు డేట్ వచ్చిందని ఆ ఈడే ఏంది ఇది ఏంది డేట్ వచ్చిన ఈడు పరేశాన్ అయితాడు ఎం డేటే ఏక్కడ జట్టు ఏంటిది అది కాదండి ఇట్లా అని నెలసారి తప్పినా అని చెప్తాది అప్పుడు అమ్మాయి అయితే ఇప్పుడు నేనేం చెయాలే ప్యాడ్ తా అంటది ఎగ్జామ్ ప్యాడ్ అంటాడు ఇడి
డిగ్రీ కీ సెలవా యా
అరే అది కాదు అండి ప్యాడ్ అంటే అది అని చెప్పేస్తాది అమ్మాయి సరే మరి నా డబ్బులు లేవు డబ్బులు ఇస్తే నేను తెచ్చిస్తా అని చెప్తాను సరే అంటాడు పాపము అమ్మాయి డబ్బులు చదివిపోయాడు డబ్బులు తీసుకుపోయి తెచ్చిస్తడు తెచ్చిసిన తర్వాత మళ్ళీ ఆమె ఇచ్చేస్తాడు ఆమె ఇచ్చేస్తది అ ప్యాడ్ ఆమె పోతది అటు వేసుకోనదుకు ఇడు కూడా పోతాడు సాయంత్రం ఏ ఎటు వస్తున్నావు నువ్వు అటు కాదు నువ్వు ఇటు ఉండూ అని చెప్పేస్తా సరే అంటాడు పోయి వేసుకుని వచ్చేసరికి అంతలోనే అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటరు కదా
అవును
వాళ్ళు చూసుకుంటారు అమ్మాయి కొంచెం డ్రెస్సి గ చేసుకుంటేనే వస్తది అయితే వీడు అక్కడ నిలబడేసేసరికి వీళ్లేమో తప్ ప్పు చేసిన దాని చూసి వాళ్ళని పట్టుకుంటారు పాపం ఇంక తప్పు ఆడ జరిగింది ఏం లేదు పాపం వీళ్ళిద్దరిని బట్టి తంతర్ నలుగురు తన్ని వీడియో తీ ఇస్తరు దాన్ని విన్నీ ఈ అబ్బాయిది అమ్మాయిది తీసేస్తారు వీడియో తెలుసా ఇద్దరిది కూడ వీడియో తీస్తారు వీడియో తీసి తెచ్చి ఊర్లో చూపెడతారు అందరి చూపెట్టి మళ్లి ఇట్లాన్టీ సంగతి ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాల్ల తల్లి ఏమో సర్పంచ్ ఇంట్లో పని చేస్తది తప్పు ఎటున్నది అబ్బా ఈ తప్పు చేయలేదు అంటే ఇ అందరి దగ్గర వీడియో వచ్చింది తప్ప ఎందుకు చేయది వీడు వచ్చిన తర్వాత ఏం చేయలేమని అది మాట్లాడుతది తర్వాత ఊరోళ్లందరూ అక్కడ ఏం చేత్తరు వాళ్ళకి పెళ్లి చేసేస్తారు
చేస్తారా
పెళ్లి చేస్తరు ఎందుకంటే మళ్ళీ ఆమెతో నువ్వు మళ్ళ వీడియో బయటికి పోయింది మళ్ళ ఎవరు చేసుకుంటారు ఈ అమ్మాయికి అన్నట్టు ఆ అబ్బాయితో నే పెళ్లి చేస్తారు అక్కడ అప్పుడు ఊ్ ఆ అమ్మా ఇంకో ఇం లవర్ ఏము ఉన్నో అది కొద్ది ఏడోది వచ్చి నిలబడి చూస్తది చివరికిీడు బలవంతంగా తాళి కడతడు కానీ అక్కడ అమ్మాయి కళ్ళలి కళ్ళు నీళ్లు పో లేదు నేను తప్పు చేయలేదని వాళ్ళు ఇద్దరు కూడా అన్నగలు ఊరోళ్ళు ఊరుకోరు పెళ్లి చేసి పడేస్ తర్ బ పెళ్లి చేసి పడేసిన తర్వాత ఇప్పుడు ఆ ఊర్లల జాబ్ ఉండది ఏమి ఉండదు మళ్ళా ఏం చేయాలి పాపం వాళ్ళు లగేజ్ తీసుకుని మరి సరే అని గుడ్ లో ఉ త వన్ డే గుళ్ళనే పంటరు చేస్తారు ఇక మళ్ళా ఎవరే అలాగ ఇక్కడ జాబియరు ఊర్లో మళ్ళా ఆటోలో ఎక్కిలు కూడా ఆటో కూడా రావుర్లా మళ్ళ వాళ్ళు ఏదో పస్లాం బండి దిగిలి వేరే ఊరికి దాటుతారు ఏదో కిరాంపల అడుగుతా ఉంట కిరాయి కావాలికిి రాజ వాళ్ళని ఎవ్వరియ్యరు త ఒకళ ఇస్తుంది ఒక ముస్లామ ఉంటది ఇస్తుంది కిరాగి ఇద్దరికి ఇప్పుడు మళ్ళీ అలాగ ఉంటారు పాపం వాడ ఎక్కడ పోయినా పని చేసేందుకు అయినా వీళ్ళు అరే ఈ ఫలానా ఆ వీడియోలు వచ్చినోడు కదా అన్నట్టు అంత చూస్తూ ఉంటారు ప్పు లేమ అన్నట్టు అయితే అయినా కానే కామ చ అయితే అప్పటి కూడా జాబ్ టది ఆ రూమ్ ఎల్ళ అంటే దొరికింది కానీ జాబ్ అనేది దొరకదు
ఉం
ఈ వీడియోనే చూస్తా ఉంటాము అయితే ఒక కాడ మళ్ళ వాటర్ వాటర్ ఇచ్చేందుకు వాటర్ పరి నీళ్ళు నీళ్ళు వాటర్ వాటర్ ఇంటింటికీ సప్లై ఆ నీళ్ళు వేసుడు ఆ వర్క్ ఉంటది
వర్క్ ఉంటది
అహ అయితే ఆ వాటర్ ఒక ఇట్లా డబ్బా పెడతాడు ఒక్క ఇంటి ఓనర్ ఏం చేస్తారు అంటే ఉంగరం కనబడతలేదని ఇయన మీద వేసేస్తది ఆా ఏ ఇ తొంగ చేసిని ఈ మీద ఈ పేరు చెప్పేస్తుంది
ఆహా
వాడు చెయ్యడు పాపం అదేమో అది ఉంగరం ఏమో బాత్రూమ్ లోనే ఉంటది పాపం వీనికి ఇగ తోపుంటధి సినిమా పాప చివరికి అది ప్రెగ్నేనెంట్ అయితది తర్వా చనిపోతడు పాపం లాస్ట్ లో
చూద్దామండి చూద్దాం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలండి
థ్యాంక్ యూ సార్